బా బాగున్నారండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగుంన్నామండి భోజనాలు అయ్యాయండి మీవి
ఆ భోజనాలు అయ్యాండి మీరు శాకాహార మాంసాహారి అం డి
నేను శాకాహారి అండి
మేము మాంసాహారి అండి మేము
మాంసాహారంలో మీకు ఎక్కువ ఏది ఇష్టపడతారండి మీరు
బోటి పేగులండి బోటి నల్ల తల్కయకురా ఆ అండ్ మెదడు తలకాయలో ఉన్న మెదడు
చాలా రుచికరమైన వంటలండి అవి తినడం వల్ల మనకి మన పిల్లలకి కి చాలా పోషక విలువలు పెరుగుతాయి మాంసకృతులు ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యాని
ఊ దాంట్లో దీన్నీ ఏమంట్రు ఆ బెల్లం అనేది బాగుంటాయి అంటున్నారు అది వాస్తవానికి నాకు ఎలా అంటే నాకు చెప్పొస్తలేదు ఇనుప ఇనుము వస్తువుల్లాగా అది ఐరన్ అంటారు గ దండి ఏదో అదే అదే అలా ఐరన్ బాగుంటుందని ఇనుము
అదె ఐరన్ ఎక్కువ పుష్కలంగా దొరుకుతుంది అందులో
అదే అదేనండి మీరుషాకారం మీరి మీ మీరేం తింటారండి ఎక్కువ
నాకు ఎక్కువ పులుసుకూరలు ఇష్టం అం నాకు ఎక్కువ పులుసుకూరలు ఇష్టం అండి
పులుసు కూరలంటే ఏ రకమైన పుస్ పులుసు కూరలండి మీకు
బెండకాయ పులుసు శ్యమగడ్డ పులుసు కానీ అవి తయారు చేసే విదానం ఒకసారి చెప్తారా విన్ ఏంది
శ్యామగడ్డ పులుసు ఎలా చేస్తారండి నాకు తెలిదు మా బా పెద్ద బాబుకు కూడా బాగా ఇష్టం అండి శ్యామగడ్డలు ఆ శ్యామగడ్డలు కాకుండా పుల్లగందలు కూడా కావాలని అంటాడు అప్పుడప్పుడు నన్ను నాకేం పుల్లగందలు ఇక్కడ మా దగ్గర దొరకవు అప్పుడప్పుడు ఈ అది ఆ సీజనల్ వెజిటేబుల్స్ అ కూరగాయలండి అది అప్పుడప్పుడు దొరికే కూరగాయలండి
కూరగాయలు మీరు అన్నారు కదండి పుల్లగందని దాని వల్ల చాలా ఫైబర్ ఉంటుంది అది మన ఆరోగ్యానికి చాలా మే మేలుచేస్తుంది దాన్ని చక్కగా వండుకొని తినచ్చు దాన్ని రోటి పచ్చడి చేసుకోవచ్చు నిలువ పచ్చడి చేసుకోవచ్చు మీరు శ్యామగడ్డ పులుసు అన్నారు కదండీ శ్యామగడ్డ పులుసు చింతపండు వేసి చేయడం వల్ల దాంట్లో ఎక్కువ పోషకాలు ఉండవు అండి చింతపం డు వేసిన కూడా మనకి ఎక్కువ పోషకవిలువలు అందాలంటే ఎం చేయాలంటే అంటే అండి గరకపప్పు ఉంటది కదండి శనగపప్పు కాకపోయినా రాజ్మ అనే దొరిక్కిదండి
ఆ రాజ్మా చాలా బాగుంటుందన్ అవునండి మేం రాజ్మా కర్రీ చేసు కు రాజ్మా కూర వండుకుంటాము దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటరు కుర్మా లాగా చేస్తది ఇంట్లో ఫ్రై ఫ్రై గాకుండా దగ్గరి కి ఉండేసి చేస్తారు రాజ్మా చాలా దాంట్లో పోషకాలు చాలా ఉంటాయి దాంట్లో
ముందు రోజు రాత్రి నానబెట్టుకొని రాజ్మాని మరుసటి రోజు కుక్కర్ లో ఒక రెండు విజిల్ రానిచ్చేసి దాని పులుసు కూరలు మెత్తగా మేత్తగా చేసేసి దాన్ని పులుసుకూరలు వేసామనుకోండి పులుసుకూర వల్ల ప్రయోజనాలు ఏముండ ఈ రాజ్మా మెత్తటిది పిండి పదార్థం వేయడం వల్ల మనకి పోషక విలలు ఎక్కువ అందు త్తాయి రుచికి రుచి ఆరోగ్యాలు మనకి ఎటువంటి ఆహార లోపం ఉండదు పిల్లలు చాలా ఎదుగుదలకి పెద్దవారికి ఫైబర్ అందుతుంది పిల్లలకి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తుంది చింతపండు ఈ మధ్య కాలంలో చింతపండు ఈ మధ్య కాలంలో మంచిది కాదని చెప్
అవునండి చింతపండు చాలా అది చాలా మనిషి కి ఆరోగ్యానికి హానికరం చేస్తుందని అంటున్నారు అంటే కడుపులో ఉబ్బసం లాగా రావడం హ ప్లేగు పేగుల కిట్ల దాన్ని ఏమంటారు ఉబ్బసా లాగ వచ్చి మొత్తం పొట్టంతా బిగుసుగా పోవడం బాగా ఇబ్బందులవుతున్నాయండి మొన్న అవునండి నేను కూడా మొన్న వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ చేయించుకున్నానండి పరిశోధన దాన్ని చేస్తాను ఆ పరీక్షలు చేస్తే మీకు ఉబ్బసం బాగుందండి ఆ ఆయసం లాగ వస్తుంది మీరు పులుసు కూరలు బంద్ చేయ్యాలి అంటున్నారండి మమ్మల్ని పులుసు కూరలు అంటే నేను మన కోడి కూర ఈ మే ము ఆ మత్త పేగులు ఓ మేక యొక్క పేగులవి ఉంటాయి కదండి బొంతా పేగులు అవన్నీ తినేసరికి మాకు ఉబ్బసంలా పులుసులు బాగా తింటామండి మేము అందులో అంటే ఈమె ఏప్పుడు కూరలు తక్కువ చేస్తది మా ఆవిడ
నేను మీకు కొన్ని సలహాలు ఇస్తాను మీరు మౌనంగా వినండి
ఓకేనండి సరే సరేనండి ఆ ఓకేనండి ఉంటాం ఉంటానండి
మీరు ఇప్పుడు అంటున్నారు కదండి చింతపండు వల్ల ఉబసం కలుగుతుందని చింతపండు తక్కువగా ఉపయోగించి మనకి ఆరోగ్యంగా ఉండాలి అంటే చింతపండు వాడాలి కాతే ఎక్కువ మోతాదులో కా చాలా తక్కువ మోతాదులో వాడి చింతపండు పులుసు తక్కువ వేసి ఈ రాజ్మా గాని చెనపప్పు గాని ముందు రోజు ముందు రోజు నానబెట్టుకొని దాన్ని మరుసటి రోజు మెత్తగా చేసి పులుసు కూరలో వేడి వల్ల రుచి పెరుగుతుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా చేసి పెట్టమని చెప్పండి మీ ఆవిడికి
ఓకేనండి చెప్తానండి ఓకేండి అవునండి
మీకు ఇంకా ఇంకా మీకు ఎలాంటి వంటకాలు ఇష్టమండి
మాకు తను ఏమంటరు తలకాయకూరలో ఉన్న మేకలకి సంబంధించిన ఆ దాని ఏమంటరు ఓ ఓ పిచ్చకాయలు బాగుంటాయండి అవి బాగా మాకు బాగా ఇష్టం
మాంసకృతులు మీరు ఎక్కువగా తీసుకుంటారనమాట మీరు శాకాహారంలో కూరగాయలు ఎక్కువగా
మాకు శాకాహారం మాకు మాకు పడదండి ఎక్కువ మీ శాకాహారం తింటే మాకు ఏమైతదంటే అప్పుడప్పుడు పప్పు దినుసులు వండుతారు వండుత అంటే మాకు అయి ఎక్కువ ఉండవండి మాకు ఏదో మేక పిచ్చల్ అంటే మా పెద్ద బాబు బాగా తింటారండి
మేము కూరగాయలు ఎక్కువగా తీసుకుంటామండి పప్పులు తీసుకుంటాము కందిపప్పు ఎర్రపప్పు పెసరపప్పుతో కూడా నేను చారులాగా చేస్తానండి
మీ శాకాహారం కాదండి మాకు మాంసాహారం అంటే మా మాంసాహారాలు ఏమనా ఉంటే మాకు ఆ కొత్త కొత్త వంటకాలు ఏమైనా ఉంటే మీకు చెప్పండి మాకు తె మీకు తెలిసిన వంట వంటకాలు నాకు తెలిసిన వంటకాలు మీకు చెప్పమంటే మీ మేం చెప్తామండి మీరు మీరు వింటారా వినే ఉద్దేశం ఉన్నదా మీకు ఓపిక ఉన్నదండి
మాంసాహారంలో ముందుగా కోడి మాంసం కోడి మాంసాన్ని చక్కగా శుభ్రపరచుకొని దా అన్ని కాస్త బాటిల్ లో వేసి ఉడక పెట్టి
అసలు కోడి మాసం శుబ్ అవునండి కోడి మాం శుభ్రపరచుకోవాల్సిన అవసరం లేదండి అక్కడ షాపు దాని ఏమండదు దుకాణం దారు డే మనకి ఆ మంచిగా తోలు తీసి పొట్టు అన్ని తీ చేసి మంచిగా ఇస్తారండి తో వేడి వేడి గా నీలల్లో అంటే నేను కాల్చిన కోడే ఎక్కువ రిఫ తింటానండి మీ కాల్చిన కోడె తింటామండి మేము
అవునండి పిల్లలకి ఒకటే రకం చేసి పెట్టకుండా కోడి మాంసాన్ని కాస్ స టిక్కాల రూపంలో దానిలో ఆలుగడ్డ దుంపలు కలిపి స్వి అలాంటి కలిపి కొద్దిగా పిల్లలకి సాయంకాల సాయంకాలం వేళ
అవునండి ఇప్పుడు కోడి మాం సంలో ఇప్పుడు కోడి పేగులు కూడా బాగుంటాయి అంటున్నారండి నిజమేన అది ఎం ఇంతవరకి సమం చేసినాం అండి నాకు ఇప్పుడు నాకు ఇప్పటి వరకు అర్థం కావడం లేదు ఆ కోడి మాంసంలో ఉన్న కోడి పేగులు కోడి పేగులు
పోడి పేగులు ఆరోగ్యానికి అంత మంచిది కాదండి మేక పేగులు మాత్రం ఆరోగ్యానికి మంచండి
ఆ కోడి పేగులు కూడా ఈ వేపుడు చేసుకొని తింటున్నారండి
మీరు మౌనంగా ఉండండి నేను ఒకసారి మాట్లాడతాను కోడి కాళ్ళు ఉంటాయి కదండి కోడి నాలుగు కాళ్ళని వాటిని శనగపిండిలో ముంచేసి నూనెలో వేయించుకొని తింటే కూడా చాల రుచికరంగ ఉంటుందండి కోడికి రెండు కాళ్ళు ఉంటాయి ఆ కోడి కాళ్లు తీసుకొచ్చుకొని మనం ఈ విధంగ చెస్ చేస్కొని తిన్న చాల రుచిగా ఉంటాయండి
అవునా తెలియదండి మాకు మేము కోడి కాళ్లు ఎప్పుడు తినలే గాని కోడి పేగులు బాగుంటాయి అంటున్నరండి
నేను చాల కొత్త సమాచారం తెల్సు కున్నానండి ఈ విషయం గురించి నాకు పెద్దగ అవగాహన లేదండి నాకు కేవలం మేక గొర్రె వాటి గుడి నుంచి మాత్రం ఎక్కువగా అవగాహన ఉంది మేము శాకాహారు ళము మేము కూరగాయ ఎక్కువ మోతాదులో తీస్ కుంటాము మాకు మాంసకృతులు అందడానికి పప్పు దినుసులు కూడా ఎక్కువ మొతాదులు తీసుకుంటాము
అవునండి పంది పేగులు కూడ బాగుంటాయి అంటున్నరండి మా అంటే మా స్నేహి తులు
పిల్లలకి మాత్రం కోడిగుడ్లు నేను పెడతానండి వారానికి మూడు రోజులు మాత్రమే కోడిగుడ్ నేను వాళ్ళకి పెట్టడం జరుగుతుందండి వారి ఆరోగ్య రీతి పిల్లలు మంచి ఎదుగుదల ఉంటు ఉంది
అంటే కోడి కోడి గ్రుడ్లు అంటే మీరు కొర అంటే నాటు కోడి గుడ్ల అండి లేకుంటే దేశవ దేశవ కోలా లేకుంటే ఇప్పుడు ఆ ప్రకృతి విరుద్ధంగా పెంచుతున్నారు కదండి కోల్లో వాట్లల్లో బయట ఆ గుడ్లండి మీరు తినేది మీ పిల్లలు మీరు
నాటికోడి గుడ్లండి వాట్
నాటికోడు మీరు శాకాహారం అన్నారు కదండి నాటుకోడి గుడ్ అయితే
అందుకే ఏమండి ఒక్కసారి మీరు మౌనంగా ఉండి నా మాటలు వినండి నేను ముగించుస్తాను నేను మేక నేను శాకాహారులమే కానీ కోడి గుడ్లు మాత్ర పిల్లలకి పెడతాను నాటుకోడుగుడ్లు వారానికి మూడు రోజులు పెడతాను అవి పెట్టడం వల్ల మెదడు చురుకుగ పనిచేస్తుంది వాళ్ళ ఎదుగుదలకు పనిచేస్తుంది వాళ్ళ ఆరోగ్యానికి
అంటే మీరు నాటు కోడి గుడ్డులలో లోపట ఉన్న ఎర్రెటిది గుడ్డు లోపట తెల్లటిది కాకుండ లోపల ఇది కూడా తినిబెడతారండి పిల్లలకి
అవునండి యావండి ఉంటానండి నాతో ఇంతసేపు సంభాషించినందుకు చాల ధన్యవాదాలండి
కృతజ్ఞతలండి కృతజ్ఞత భావాల అండి ధన్యవాదముల అండి చాలా శుభదిన మా అండి మీకు కూడ మీ నామ నామ ఉపకరణం అండి